హాయ్ రా
హాయ్ ఏం జేస్సున్నావ్ రా
లేదు ఖాళీగానే ఉన్న నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు రా ఎండలు బాకొడుతున్నాయి కదా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా
తిన్నావన్నం
ఆ తిన్నా నీ వాయిస్ కరెక్ట్ గా రాట్లేదు రా
అవునా
స్లోగొస్తుంది కొంచెం
ఇప్పుడొస్తుందా
ఆ వస్తుంది ఏం జేస్తున్నావు తిన్నావా
తిన్నారా
ఏం కర్రీ
బెండకాయ ఫ్రై మీదేం కర్రీ
చికెన్
చికెన్
హుమ్
డ్యూటీకెళ్లలేదా
అ లేదురా ఈరోజు వెళ్లలేదు రెస్ట్ తీసుకున్నా లీవ్ లీవులున్న ప్రజెంట్ రేపుట్ నుంచి ఎళ్లాలిగా
ఊహు ఇంకేంటి సంగతులు
ఉమ్ మీరే చెప్పాలి మీ రంజాను ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి
రంజాన్ ప్రిపరేషన్స్ ఇంకా షాపింగ్ కాలేదు
ఆ ఫాస్టింగ్ ఉంటున్నావా
ఆమ్ ఫాస్టింగ్ ఉంటున్న ఈ రోజుకి ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేసు ఈ రోజుతో ఇంకా నైన్ డేస్ ఉన్నాయి ఫాస్టింగ్స్
ఉ పార్వతికి పండుగ ఇగ
ఆ తను ఓత్తనన్నదా టెన్త్ డే రంజాన్
ఊహు
ప్రస్తుతానికి అయితే పోస్టింగ్ అయితే ఉంటున్నాం
మరి షాపింగ్ ఎక్కడ చేసేది చ్ఓడి వెళ్తున్నారా
షాపింగ్ హెచ్ఐడి అయినా వెళ్తా వరంగల్ అయినా ఇంకా డిసై డ్ కాలేదు
ఓహో
వరంగల్లో కూడా బానే ఉంటాయి హెచ్యైడిలో కూడా బాగుంటాయి
మీరు ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్తారు షాపింగ్ కి
ఎవ్రి ఇయర్ హెచ్యైడి
హలీం అవి బాగా తింటున్నట్టున్నారు రంజాన్ అని
న్నాం తింటున్నాం హలీమ హరిసు బిర్యానీ
మాకుందా మరి
ఉంది ఉంది అంటే డే టైమ్ లో తినద్దు కదా ఫాస్టింగ్ ఉంటున్నాం కదా ఇ అయితే
ఓ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోస్టింగ్
మోర్నింగ్ ఫైవ్ ఆ ఫైవ్ ఫైవ్ టెన్ అట్లా స్టార్ట్ అయితాది సిక్స్ థర్టీ ఆహా ఫ్రూట్స్ నో ఫ్రూట్స్ నో వాటర్
వటర్ కూడా తాగార
వాటర్ కూడా తాగొద్దు
మళ్ళీ ఎప్పుడు తీస్తారు పోస్టింగ్
సాయంత్రం సిక్స్ థర్టీ ఆ సిక్స్ ఫార్టీ అంటే డే మారుతున్నప్పుడు టైమ్ కూడా చేంజ్ అయితది
ఓహో
డే సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా మార్నింగ్ ఫైవ్ టెన్ నుంచి సిక్స్ థర్టీ వరకు
నైట్ ఇక ఏమైనా తినొచ్చా
ఆ నైట్ ఏమనా తినొచ్చు ఫుడ్ ఫ్రూట్స్ ఫైవ్ ధ సిక్స్ థర్టీకి అట్లా ఏమంటారు ఆ దువచది రోజా తీసిన తర్వాత ఇగా ఏమైనా తినొచ్చు
ఓహో అందరు ఉండాల కంపల్సరీనా అది
కంపల్సరీ ఏమి కాదు కాని ఉంటే మనకే మంచిది ఉంటారు మాక్సిమం ఒక నైంటి ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటారు పోస్టింగ్ అంటే ముసలి వాళ్ళు చిన్న పిల్లలు అలా ఉండరు కాకపోతే చాలా మంది ఉంటారు అది ఫాస్టింగ్ ఉండడం వల్ల మనకే మంచిది కొంచెం హెల్త్ బాగుంటది మనకి పీస్ యా వైబు బాగా ఉంటది
ఆ నువ్వు మరి హేచ్యైడి ఎప్పుడు వెళ్తున్నావు షాపింగ్ కు అది నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా వద్దాం అనుకుంటున్నా
అవునా ఈ టూ త్రీ డేస్ లో వెళ్ళాలి ఇక
ఉమ్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయా అక్కడ
ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గరకి వెళ్తే అన్నీ దొరుకుతాయి అక్కడ ఏమంటారు బ్యాంగిల్స్ ఇంకా డ్రెస్సులు శారీస్ ఇంకా ఏమంటారు
జస్ట్ చార్మినార్ ఒక దగ్గ ఇక్కడ్నె వెళ్తార లేకుంటే ఏమైనా ప్లేసెస్ కూడా తిరుగుతారా అని
జస్ట్ చాార్మినార్ దగ్గర వెళ్తె అక్కడ అన్నిీ అక్కడే ఉంటాయి కదా కాకపోతే నైట్ టైమ్ బాగుంటది
నేన్ వెళ్ళార హెచ్వైడి అప్పుడు నాన్ సీజన్ లో వెళ్ళా కాకపోతే బానే ఉండే అప్పుడు కూడ కాకపోతే ఒక్కసారి అయినా రంజాన్ మంత్ లో వెళ్ళాలి కదా
అక్కడ రంజాన్ కయితే ఉమ్ రంజాన్ అయితే క్రౌడ్ బాగుంటది నైట్ మొత్తం షాప్స్ అక్కడక అందులో ఇక్కడ కూడా బానే ఉంటది వరంగల్లో మండి బజార్ కూడ సేమ్ చార్మినార్ దగ్గర ఇట్ల ఉంటందో వరంగల్ లో కూడ అట్లనే ఉంటది సేమ్
ఉమ్ కాకపోతే అక్కడ బిర్యానీ ఫేమస్ కదా
అక్కడ బిర్యానీ ఫేమస్ ఇక్కడ మండి బజార్ కెళ్తేనేమో ఇక్కడ సేమ్ అక్కడ దొరికేటివి ఇక్కడ దొరుకుతాయి అంటే ఇక మొత్తం చెప్పులు గాజులు సారీస్ డ్రస్సెస్
ఆహ
ఇక్కడ కూడ అంతే నైట్ టైమ్ ఫుల్ క్రౌడ్ హలీమ్ అన్ని దొరుకుతాయి ఫుడ్ అన్నీ దొరుగుతాయి
అవు
సేమ్ అక్కడ చార్మినార్ ఎట్ల ఉంటది ఇక్కడ అ మండి బజార్లు కూడ అట్లనే ఉంటది
కాకపోతే ప్లేసెస్ చేంజ్ వైపు చేంజ్ అయితది కొంచెం
ఉంచాం
ఊహు రేట్స్ బానే ఉన్నాయి మరి తను కొన్నవా షాపింగ్ రేట్స్ ఎట్లు ఉన్నాయి డ్రెసెస్ న్యూ మోడల్స్ వచ్చాయా
త్రీ థౌజండ్ టూ ఫైవ్
స్టార్టింగ్ ఆ రైతు ఉన్నయా
స్టార్టింగే అట్ల ఉంటాయి కొంచం హెవీ హెవీ డ్రెస్సెస్ ఉంటాయి కదా
ఉ
శ్యారీస్ కూడ అంతే ఈసారి బ్యాంగిల్స్ లల్లో కాశ్మీర్ బ్యాంగిల్స్ అని వచ్చాయి న్యూ అదిే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్నాయి కశ్మీరి బ్యాంగిల్స్
ఏ టైమ్ కి వెళ్ళి ఏ టైమ్ కోస్తున్నారు హెచ్ ఒడి అయితే
ఏడి మర్నింగ్ త్రీకి అలా వెళ్ళి నెక్స్ట్ డే ఆ రావచ్చు లేకపోతే నైట్ అక్కడ ఉండి లేకపోతే నైట్ అయినా రావచ్చు అంటే ఇక్కడ టైమ్ ని చూసి షాపింగ్ ని అంటే ఇంకేమైనా చేయాల అనుకుంటే ఉంటాం షాపింగ్ కంప్లీట్ అయిపోతే వచ్చేస్తాం
ఓహో ఫ్యామిలీ మొత్తం వెళ్తార మీరు
ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్తాం అంతే నేను మా సిస్టర్ మ మమ్మీ డాడీ నిండం కద
ఉమ్ మీరు ఇక్కడ్నే జరుపుకుం ఉంటార లేకుంటే మీ ఇంటి దగ్గర జరుపుకుంటారా పండగా సో అమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా
ఫస్ట్ అయితే మా ఇంట్లోనే జరుపుకుంటాం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మా ఇట్లోనే తర్వాత సాయంత్రం అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆ అంటే ఇక కలవడానికి రిలేటివ్స్ ని కలవడానికి వెళ్దాం
ఓ
ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి
ఆల్మోస్ట్ తిరుగుతరు అన్నట్టు అందరితో
అవును అంటే ఈ ఒక్క పండుగనే కదా మా పెద్దది
మ్మ్
అందుకోసం ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటాయి
అరబ్ కంట్రీస్ లో డిసైడ్ అయ్యాక ఇక్కడ డిసైడ్ అయితారు కదా మీ పండగప్పుడు
అవునవును ఫస్ట్ అక్కడ ఒక వన్ డే వాళ్ళు బిఫే బిఫోర్ చేసుకుంటారు ముందు చేసుకుంటారు వాళ్ళు అక్కడ చందమామ కని పడ్డ తర్వాత వాళ్ళు చేసుకుంటారు తర్త ఇక్కడ చెందమామ నిపిస్తుంది ఇక్కడ చేసుకుందాం మాకు వాళ్ళకు వన్ డే
వన్ డే డిఫరెంస్
ఉమ్మ్ యుూఏఏన్ అయినా కత్తార్ సైడ్ ఉన్న కంట్రీస్ కి మాకు వన్ డే డిఫరెంట్ ఉంటది
ఓహోో
ఇంకా ఇంట్లోనే ఉన్నావా
ఆ ఈ రోజు ఇంట్లోనే ఉన్నా అదే కొంచెం ఎండగొడుతుందని ఇంతకు ముందు పడుకొని నిద్రలే లేచా ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు లేచిన తిన్నా కొంచెం బోరు కొడుతుంది
అవునా అవునా ఎండయితే ఫుల్ ఉంది
మ్మ్
బాగా కొడుతుంది ఆ ఈ టెన్ డేస్ నుంచి ఎక్కువ ఉంది
ఓ
అంతకుముందు వర్షం కొంచెం కూల్ గా ఉండేది వెదర్ ఈ టెన్ డేస్ నుంచి ఫుల్ ఎండ కొడుతుంది ఇంకా కూల్ వాటర్ జ్యూసెస్ అలానే
ఇక వాటర్ క్వాంటిటీ ఉన్నాయి తీసుకోవాలి అన్నట్టు ఇ ఫ్రూట్స్
అవును
ఇప్పుడే ఇట్లుంటాయి మే లో ఇంక ఎట్లుంటాయో ఎండలు మార్చ్ ఉంది ఏప్రిల్ ఆ ఇదే మార్చు కదా
అవును
సరేరా నేను నీతో తర్వాత కి మాట్లాడతా
ఓకే ఓకే
బాయ్